పిస్తోందండి
వినిపిస్తుందా అండి
వినిపిస్తోందండి, హలో మీకినిపిస్ లేదా అన్
అ ఏం ఆ వినిపిస్తుందండిప్పుడు ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదు ఖాళీనే అండి
ఉమ్ ఇంకా ఏమైనా మూవీ చూస్ తారా మీరు కాలి టైమ్ లో ఉన్నప్పుడు
ఆ చూస్తుంటామండి
ఈ మధ్యకాలంలో పెద్ది మూవని ఒక ఆ పెద్ది మూవీ అని రిలీజ్ అయింది కదా ఆ మూవీ చూసారా
తామండి చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది
అవునండి బాగుందండి స్టోరీ నేను కొంచెం చూసానండి
మేము కూడా కొంచం మధ్య మధ్యలో చూస్ తమండి
మ్మ్ అందులో రామ్ చరణ్ చాలా బాగా లింగ్ చేసాడు కదా అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉందంట ఫ్యామిలీ పరంగా
అవునండి స్టెప్స్ కూడా హార్డ్ స్టెప్స్ కానీ ఎంత్ ఈజీగా చేసేసారు
అవునండి ఇంకా రామ్ చరణ్ డ్యాన్సయితే చాలా బాగా చేస్తడు అసలు ఇంకా చిరంజీవి కంటే బాగా చి ముంచిపోయాను అవునండి క్లారిటీగా ఉంటాయి చాలా బాగుంటది అందులో జాన్వీ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది
అవునండి డ్యాన్స్ కూడా చాలా బాగ చేసేసింది బ్లాక్ బస్టర్ అయిందండి
అవునండి ఇంకా బాల్ అవునండి ఇంకా బాలీవుడ్ హీరోయిన్ అయినా టాలీవుడ్ లో చాలా బాగా చేసింది ఇంకా రామ్ చరణ్ జాన్వి ఇంకా బాతీసారు ఆ మూవి అయితే
అవునండి ఇంకా మీరేమైనా ఫేవరెట్ మూవీస్ ఏమైనా ఉన్నాయండి
ఇంకా నాకైతే పవన్ కళ్యాణ్ మూవీస్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా అవయితే ఇది కూడా మ్మ్ మిస్ అవ్వకుండా చూస్తాను ప్రతొక్కటి మ్మ్ కాకపోతే ఈ మ యా ఇంకా తీయట్లేదు కదా సినిమా నాకు పవన్ మూవీస్ లో ఖుషీ మూవీ అంటే చాలా ఇష్టం
ఖుషియా అండి
అవునండి అప్పట్లో వచ్చింది కదా ఖుషి మూవీ భూమిక పవన్ కళ్యాణ్ ది
ఆ సాంగ్ కూడా బా ఫేమస్ అయిందండి
అన్న అవును చాలా ఫేమస్ అయిపోయింది ఇంక అందులో యాక్టింగ్ గాని ఇంకా జోక్స్ కానీ చాలా బాగుంటాయి
అవునా అండి ఇంకా రామ్ చరణ్ మూవీనే మగదీర బా బ్లాక్ బస్టర్ అయిందండి అప్పట్లో రంగస్థలం అనమాట చాలా బాగా సెలబ్రేట్ చేశారండి కటౌట్స్ అని
అవునా అసలు మగదీరని అయితే చెప్పనవసరం లేదు ఇంకా చాలా బాగాంటే బాగుంది అందులో కాజల టింగ్ అయితే ఇంకా సాంగ్స్ కూడా
చాలా బా ఫేమస్ అయిపోయిందండి
అవునండి అ ఇంకా ప్రతి ఒక్కటి చాలా ఆ ఆ
ఇక్కడ రంగస్థలమయితే చాలా బాగా అయిపోయిందండి
అవును ఇంకా రంగస్థలం అయితే అందులో యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్ రామ్ చరణు మ్మ్ ఇంకా అలా చిట్టి బాబు సమంత కూడా చాలా అసలు ఇంకా అసలు అందులో రియల్ గా చేసినట్టే ఉందండి అస సలు మొత్తం హీరో హీరోయిన్ చేసినట్టుగా లేదు అదియల్ గా మనం ఏదో కపుల్స్ చేసినట్టుగానే ఉంది.
ఆ కాక్ పోతే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందండి అక్కడ
అవునండి ఇంకా మీరు ఈ మధ్య తండెల్ మూవీ చూస్
ఆ చూసామండి నాగ్ చైతన్య దేశం కోసం అలా ఫైట్ చేసేసారు వాళ్ళు వచ్చే ముప్పై రోజులకు సంథింగ్
ఉమ్ అసలు నేనైతే అమ్ మూవ అయితే చాలా సర్లే చూ ఆ నేనైతే ఆ మూవీ చాలా సార్లే చూసాను
ఏడుపొచేేస్తుందండి ఆ మూవీ చూస్తే
లవ్ స్టోరీ అయితే చాలా బాగా తీసారు అసలు
ఆమె అదనొచ్చే వరకు నీస్ ముట్టుకోదు
సముద్రంలోకి అతను చపలకి వెళ్తాడు నాగ చైతన్య ఇంకా వాళ్ళు బందీకానలో బందీ అవుతుంటారు కొన్ని రోజులు. ఆ ఆ సాంగ్స్ కూడా లాస్ట్ కి సాయి పల్లవి అస్ అసలు చాలా బాగాచ్చింది మూవీ అతను రిలీజ్ అయినాక లాస్ట్ సాంగ్స్ లో చాలా బాగుంది.
కాకపోతే లాస్ట్ లో కొంచెం ఏడుప్
ఇంకా సాయి అవునండి మూవీ చూస్తే ఖచ్చితంగా వస్తాది కానీ ఈ సాయిపల్లవి డాన్స్ అయితే చాలా బాగాతీస్
ఆ డ్యాన్సింగ్ క్వీన్ గాని ఇండస్ట్రీలో పేరు గాని ఉంది కదాండి.
మళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తాది చాలా నచరల్ గా.
అవ్ నచరల్ గానే బ్యూటీ అండి
మీరింతా ఇంకా ఎంసీఏ మూవీలో కూడా చాలా బాగా చేస్తది చూసారా ఎంసీఏ మూవీ.
ఏ మూవీ అండి
అందులో కూడా అసలు ఇంకా నాని యాక్టింగ్ అయితే ఇంకా బాగా వేరే లెవెల్ లో ఉంటాయి.
మీరు పుష్ప టూ మూవీ చూసారా అండి
ఉ చూసానండి అందులో రామ్ ఇంకా అల్లు అర్జున్ అల్లు అర్జున్ యాక్టింగ్ చేస్తారు కదా
ఆ
ఆ అందులో సాంగ్సు పెద్ద బావుంటాయేమో
ఆ డైలాగ్స్ డైలాగ్స్ బా ఫేమస్ ఫ్లవరు ఫైర్ అవన్నీ చానా బాగా సెట్ అయ్యినాయండి. ఆ
అవును ఇంకా రా అల్లు అర్జున్ మూవీ తీస్తానడంటే ఇంకా అది హిట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా.
అవునండి
చాలా బాగా తీస్తాడు అల్లు అర్జున్ మూవీస్, ఇంకా అతని డ్యాన్స్ అయితే చ చాలా బాగుంటది అల్లు అర్జున్ది
ఆ స్టైలిస్ స్టైల్గా చేస్తారనమాట అది ట్రెండ్ సెంట్ చేశారు
అవును ఇంకా చాలా స్టైలిష్ స్టార్గా చేస్తాడు మీరు ఇంకా బాహుబలి మూవీ చూసారా
ఆ చూసామండి చాలా బా రికార్డు కూన బ్రేక్ చేసే
హ్మ్
దాంట్లో అనుష్ కా చాలా బా యాక్టింగ్ చేసిందండి
అవునండి అసలు ఇంకా వీరే లెవెల్లో ఉందా మూవీ మాత్రం
మళ్ళా తమన్నా ఎంట్రీ అవన్నీ చాలా
అవునింకా మగదీర తర్వాత బాహుబలి మూవీ చాలా హిట్ అయిపోయింది ఇంకా అది వరడ్ లో వ లోనే చాలా ఫేమస్ అయిపోయింది కదా మూవీ మీరు స్నేహితులతో వెళ్తారా మూవీస్ కి ఇంకా కుటుంబ సభ్యుల్ తో
ఎక్కువగా అంటే ఫ్యామిలీస్ తో వెళ్తుంటామండి మొన్న కూడా పెద్ది మూవీకి వెళ్ళాం అనమాట
లే అవునా ఫ్యామిలీ మూవీసు ఎక్కువ చూస్తుంటారా
ఆ ఎక్కువ ఫ్యామిలీ మూవీస్ చూస్తుంటామండి
చాలా జోక్స్ ఉన్నాయి కదా
నయన్తార ఐస్ తోనే అతను భయపడేలాగా చేస్తుంది కాకపోతే చిరంజీవి అన్ని అబద్ధాలే ఆ చాలా నవ్వుకోవచ్చండి
అవునా
తరవాత లాస్ట్
మీరింకా సంక్రాంతితో వస్
ఆ చూసామండి ఒక ఇయర్ లోనే
అదయితే ఇంకా చాలా బాగుంది
అవునండి
ఇంకా చ ఆ చాలా నవ్వుకోవచ్చు అసలు వెం కటేష్ మూవీస్ అంటే
దాంట్లో బుల్ రాజు అవున్లేదండి చాలా బా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనమాట వెంకీ
అవును ఖామెడీగా ఉంటాయి సిల్లీగా జోక్స్ గా అసల్ చాలా నవ్వుకోవచ్చు వెంకటేష్ మూవీస్ ఏదైనా చింతకాయల రవి మూవీ అయితే ఇంకా చాలా నవ్వుకున్నామండి మేము చూసినప్పుడు
అ
మీరు చూసారా ఆ మూవీ చింతకా
ఆ చూసాను కాకపోతే ఐడియా లేదండి నువ్వు నాకు నచ్చావు వస్ సమ్థింగ్ వసంతం చాలా ఉన్నాయి కదండి ఆ నువ్వు నాకు నచ్చావు మూవీ బా చూస్ సా ననమాటది ఆర్తి అగర్వాల్ దాంట్లో కుంచం బా కామెడీ ఉంటుందండి
అందులో బ్రహ్మానంద యాక్టింగ్ అయితే చాలా బాం కదండి అసలు ఇప్పటికీ ఇంకా మర్చిపోలేదు అంత బాంది అవునసలు చాలా బా తీస్ సారు
ఇకా ఏమైన మూవీస్ మీకు
అలాగే
అవునండి
ఇంకా చూల్లేనండి సరే అండి ఇంకా మరి
ఆ సరే అండి ధన్యవాదాలండి